హలో హలో వినిపిస్తుందా? ఏం చేస్తున్నావ్?
ఏం లేదు
కాల్
న్ ఏం సబ్జెక్ట్స్ ఉన్నయ్ అ ఈ సెమ్ము మీకు
మాకు డి ఎస్ పి అయితే చాలా హాడు ఉంది.
అవునా ఇం క
నీకేమున్నయే మీకు లేదా ఏ డబ్ల్యూ పి
ఈ డబ్ల్యూ పి ఉన్నది, ఈ ఎస్ డి ఉన్నది. మీకు డి బి ఎం ఎస్ ఉన్నదా?
ఆహా లేదు మాకి డి బి ఎం ఎస్ లేదు, సివిల్ వాళ్లకి స సు ఎన్విరాన్మెంట్
ఆహా
మొత్తం ఎన్విరాన్మెన్ గురించి అంటే వేస్ట్, పొల్యూషన్ ఇట్లాంటివన్నీ జనరల్ టాపిక్స్ అనమాట. అసలు ఎందుకు పెట్టిర్రో కుడా అర్థమైతలేదు.
సెన్ ఉన్నయ్ మొత్తం త్రియా ఫోరా
త్రీ లాబ్స్
ఆ
అయిపోయినయా రికార్డ్స్ రాయడం.
ఆ ఇప్పపోయ్ నై ఎగ్జామ్స్ ఉన్నయ్, నెక్స్ట్ వీక్ నుంచి అట్లా
ఓ
ఇడి కరెట్ లే
హు మాగుడా నే
ఆ మీకెప్పటి నుంచున్నాయి మరి ఎగ్జామ్స్
అ మాకు ఫెన్స్
ఆహా నెక్స్ట్ మంత తా ప్రీవియస్ ఏమ్ ఏం సబ్జెక్ట్స్ ఉండేది
నాకేమో కమ్యూనికేషన్ స్కిల్స్
కు ఏ సి, ఆ సిగ్నల్స్ సౌండ్ సిస్టమ్స్ లేదా
కరెక్ట్ గా ఒప్పుకున్నా
ఆహ ప్రాజెక్ట్ ఐ పోయింద, మీకు.
కు వే ఊ మాకు ఒక టు రివ్యూస్ అయిపోయినవి అయిపోయినయా మీ గినక
ఆ రివ్యూస్ అయిపొ ఆ ఒక టు ఏం అయిపొయింది. ఇంకొక ఫైనల్ రివ్యూ ఉంది అంతె.
అవునా
ఊ హ బానె ఓకె మరి ఏమంత సిక్ తిందరలొనార్మల్ జరి
హు మాకు అయిపోయినాయి ఇంకొక త్రి ఉంటే రా ఇంకొకటి ఉంటది అంట మీకు ఎన్ని మొత్తం ఓవరాల్ గా
మకూ మొత్తం ఓవరాల్ త్రీ రివ్యూస్ సు ఎక్స్టర్నల్ రివ్యూ మళ్ళ వేరె టు అయిపోయినాయి ఇంకొ ఒక ఒకరివ్యూ వచ్చింది
ఉహ్
అదె ఏం అయింది
మత్ ఫాస్ట్ ఫాస్ట్ గా హు
ఆ
మార్చ్ సిలబస్ బాలేద్ అనేసీ, క్లాసెస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు సి ల్యాబ్స్ క్యాన్సిల్ జెసె సి క్లాస్సేస్ సె మొత్తం, ఎయిట్ టవర్స్ క్లాసెస్ అసలు, ఎయిట్ అవర్ ఉంది
ఏదొ ఒకటి కూజ్ హ్మ్ ఆల్మోస్ట్ అన్ని క్లా సీస్ అయిపొయినయ్ సిలబస్
హ్మ్ ఏదన్నా లాంగ్వేజస్ ఇట్ల నేర్చుకుంటున్నావా
ఉన్నాయి ఏం లేవు సి అట్లా నేర్చుకుందాం అనుకున్నా.
హు
హ్మ్
మేం పైతాన్ చూసినాం ఆడియన్స్ని మొత్తం మ్యాటరే ఉంది.
నాది గుడ్ డా పైతాన్ ఒక మాడ్యూల్స్ చేసినా గని లాస్ట్ సర్టిఫికేట్ వరకి ఒచ్చింది కానీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయలే నేను.
సర్టిఫికెట్ సర్టిఫికెట్ డౌన్లోడ్ కాట్లే
ఆ అం టేలి కాలింగ్ పోయింది. ఓ దొర్కట్లే
మళ్ళీ ఓపెన్ చేయొచ్చు కదా అది
హ్మ్ హు ఆ అంటే లైక్ యాప్ డౌన్లోడ్ చేయ్యలే డైరెక్ట్ లింక్ తోటి ఓపెన్ చేసినా నేను
హ్మ్ హు
ఆ లింక్ దొర్కట్లే
డి ఎస్పి ఉందా మీకు?
ఆ ఉన్నది డిఎస్పీ డిఎస్పీ డి ఆ ఫుల్ దారుణంగా ఉన్నయి. ఓకే ఏదో చెప్తున్నాడంటే చెప్తున్నడు.
చాలా హార్డ్ ఉన్నాయి. లాస్ట్ చట్ ట్ అయితే అసల్కి ఫుల్ ప్రాబ్లమ్స్ అసలు ఆ టాపిక్ ఏ అర్థమైతలేద్
అవును మాకింక డీ బిఎంఎస్ గుడా చాలా దారుణంగా ఉన్నయి ఆ సిఎస్సి సబ్జెక్ట్ అట్లా
హు నాకు అట్లా అడిష్ణల్ సబ్జెక్టు మా క్ ఫర్ సబ్జెక్ట్ ఏ టే ఎక్కువ మీకు అంటేన్ ఏ డబ్లు పి
ఆ ఏ డ బ్ల్యూ పి ల్యాబ్ ఎ కదా అడ్వాన్స్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఉంది
ఆ అంటే చేస్తార అది ప్రాక్టికల్ గా
ఆ చె ఆ చేషీనం ఆ సాఫ్ట్వేర్ ఇంకా రెండు ఉండే సాఫ్ట్వేర్ ల్యాబ్ కూడా ఉన్ డె
మ్ హు ఆది ఓన్లీ మ్యాట్ ల్యాబ్ లో కూడా చేయొ కదా
ల్యాబ్ లోనే చేసినం హు ఆ విఎల్ఎస్ఐ లాస్ట్ సెమ్ ఉండే ఈ సెమ్ లేదు
అహ మాకు వి ఎల్ ఎస్ ఐ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ల్యాబ్ కూడ ఉంది
ఆదే విఎల్ఎస్ఐ బా ఈజీనే ఉంటది ఫస్ట్ టూ చాప్టర్స్ కొంచెం పెద్దగుంటాయి గానీ కానీ అర్థం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీయే
హు మీరు ఏ ప్రాజెక్ట్ చేసారు మరి
మాది ఏ ఏ టిదా
టైటిల్ ఏంటిది ప్రాజెక్ట్
ఆ ప్రాజెక్ట్ టైటిల్ మరి ఇది విఎల్ఎస్ఐ డొమైన్ మీద డాటా బ్యాలెన్స్ డిజిటల్ మాలేషన్
అంటే ఆ అదే
సెక్యూర్డ్ క్రిప్టోగ్రాఫీ గురించి ఆ డాటా బాలన్స్ డిజిటల్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ క్రిప్టోగ్రఫీ
ఏంటిది క్రిప్టోగ్రఫీ అంటే ఏమంటరు. ఎన్క్రిప్షన్ డిన్క్రిప్షన్
క్రిప్సన్ లాగా నోన్ లాంగ్వేజ్ ని ఏమంటరు తెలిసిన డాటాని అన్ రీడబుల్ గా చేసి హ్యాక్ స్ ఇట్లు ఉంటరు కదా వాళ్ళు లైక్ మన డాటాని ఆ హ్యాక్ చేయకుండా లైక్ స్ట్రాంగ్ గా బిల్ చేయచ్చు.
సాఫ్ట్ వేరేనా ఎన మొత్తం ఎట్లా హార్డ్వేర్ కార్పొరేట్స్ అని ఉంటాయా
నేన్ సాఫ్ట్వే
ఆహ సిమ్ ని
ఆ
ఔట్ పుట్ వచ్చిందా మరి
ఆ
ఔట్ ఫుట్ వచ్చిందా
ఆ అవుట్పుట్ వచ్చింది. అంటే నిక్ అవుట్పుట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సిమో స్ లాబ్ లో మనకి వే ఫామ్స్ ఎట్లా వస్ సిమ్యులేట్ జేస్తే సేమ్ అట్లనే అంతే అంటే మనం యాక్సిస్టింగ్ మెథడ్ ను ఆ ప్రపోజ్ మెథడ్ తీస్ కున్ టె ఇట్ల పవరు డిలే ఏరియా వాటినే కన్సిడర్ చేసు వాలంతే ఏమవుట్ ఇన్పుట్ అంటే ఇప్పుడు మనం హార్డ్వేర్ లాగా లా సెన్సార్స్ ఏమైనా తీసుకున్నామౌ పుట్స్ ఉంటాయి కదా హ్యూమిడిటీ అట్లా తీసుకుంటే అట్లా ఏమి ఉండదు. జస్ట్ వే ఫామ్సే ఉంటాయి అంతే తే సిమ్లేషన్ కాబట్టి ఫ్యాబ్రికేషన్ అయితేనేమో ఎక్స్పోమెంట్స్ లాగా అంతే ఫ్యాబ్రికేషన్ అయితేనేమో అట్లుండు ఆ మీరేంటిది మరి ప్రాజెక్ట్ అయి టీన్
మాది ఐఓ ఐఓటీ రిలేటెడ్ ఐఓటీ బేస్డ్ బస్ ట్రాకింగ్ ఆ అలర్ట్స్ ఇస్తాం అన్నమాట ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇన్సైడ్ ద బస్ ప్యాసెంజర్స్ అలెర్ట్ చేయడానికి యూస్ అయితుందనమాట
ఆహా
మాన్వల్ బటన్ ఉంటది ఇంకా సాఫ్ట్వేర్ బ్రౌజర్ అని ఉంటది ది యాప్ లో డెవలప్ చేసుకోవచ్చు కాకపోతే యాప్ డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ వాళ్ళది పెయిడన్మాటా అది పెయిడ్ కాబట్టి మనం చాలా పెట్టాల్సి వస్తది కాబట్టి మనం బ్రౌజర్ చేసుకోవచ్చు బ్రౌజర్ కొంచెం . ఇయాల మిరపకాయ చేసిన చంట క్లాస్టైడింగ్ పర్పస్ హెచ్టి యం అ కట్టసి అఫడ ఎక్స్పీరియన్స్ ఇస్తాం మనం అంటే ఏదైతే సెన్సార్స్ ఉంటాయి కదా హార్డ్వేర్ కామ్ సెన్సర్స్ ఆ సెన్సర్ స్టేటస్ అనేది మనం ఆ బ్రౌజర్ లో ఓపెన్ చేసుకొని చూడచ్చు ఇంకా బస్ ఎక్కడ ఉంది అక్కడ లైవ్ లోకేషన్ కూడా ట్రాక్ అయితదన్మాట
కొలాబరేషన్ ప్రాజెక్టా ఆ లేకపోతే మీరు ఓన్ గానే చేశిల్లా అది.
ఆ ఏ ఇంగ ఇంగ ఇన్ ఇన్ట్యూట్ నించెల్లి వస్తారు కదా ఇండస్ట్రీ. వొచ్ వాళ్ళతోని చేపిస్తారన్ మాట కాలు సు
నేను కూడా అయోడ్ టి బేస్ చేయిద్దాం అనుకున్నాం గాని, లైక్ వి ఎల్ ఎస్ ఐ.
మాకు టూ ఆప్షన్స్ ఇచ్చిళ్ళు ఏఐ యన్ యమ్ మేలోయి మేమందరం ఐవో టి ఏ చూస్ చెస్. లన్
ఆ మాక్కూడా ఇచ్చిల్లు ఐ ఒ టి. ఇం ఇంకా ఎంఏడేడు విఎల్ఎస్ఐ లైక్ విఎల్ఎస్ఐకి ఫ్యూచర్ స్కోప్ బాగుంటాయి కదా. ఎక్ సిమ్ లేషన్ ఏం అనుకోలేదు ఆ సిమ్లేషన్ అన్. కొలె ఫాబ్రికేషనే ఉంటది కావోచ్చు అనుకున్నాం. సిమ్ లేషన్ అయిన నిటే అను. కోలేదు.
ఆ ఫాబ్రికెష్ నైతే కొంచం మనం నే పోచర్ డిజైనింగ్ అలా అండి
అదే అదే ఫాబ్రికేషన్ అయితే బా ఫ్యాబ్రి కేషన్ ప్రాజెక్ట్ టే ఏద్దామని కొన్నం కల్నే
కానీ మేజర్ ప్రాజెక్ట్ ఉంటదేమో ఇది మినీ ప్రాజెక్ట్ కదా కొంచెం ఉండదేమో ఆ ఇవి బేసు డ్ చాలానే ఉంటాయి ఆ అదోకటి ఉంది ఆ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అన్నమాట అది డ్రోన్ టే ఫైర్ డిటెక్షన్ యూజంగ్ డ్రోన్ అన్న మాట
ఆ
అన్ని సెన్సర్స్ ఉంటాయి అం దాంట్లో
ఆ అదే
అదొకటి ఆ సౌండ్ అట్లాంటివి చాలావున్నాయి ప్రాజెక్ట్ ఇంకా ఇది రాయాల్ బెస్ సిగ్ నాలు ఇది ఆ ట్రేన్ వచ్చేటప్పుడు అ చుపివ్ మేడమ్ అంటే రోడ్ ఉనమ్ దగ్గర అంటే నార్మల్ స్ చిన్న చిన్న ఊర్లలో ఉంటది కదా అట్లా అట్లాంటి ప్రాజెక్ట్స్ అది కాసేపు
ఓకే నేను తర్వాత ఆ ఫ్రీగా గానే ఉన్నావా ఇప్పుడు
సరేలే మరి నువ్వు బిజి అయితే బాయ్
ఆ తర్వాత చేస్తా నేను మళ్ళీ ఉం బాయ్